హలో ఏం చే ఏంచేస్తాన్నారు
ఏం లేదు కాళి ఇది బిజినెస్ గురించి ఆలోచిస్తున్నా మనం క్లాతింగ్ బిజినెస్ అనుకున్నాం కదా
ఆహా
దాని గురించి ఆలోచిస్తున్నా అది ఇంకా ఎలా స్టార్ట్ చేయాలనే ఉన్నాను ఇంకా దాని బ్రాండ్ లోగో డిజైన్ చేస్ చేపిస్తున్నాను అండ్ క్లాత్ సెలెక్ట్ చే చేయాలి కదా ఏ క్లాత్ సూటబుల్ అవుతది మన క్లాతింగ్ బిజినెస్ కనీ
మొన్న చెప్పినావు కదా వస్తాను ఓ అక్కడికెళ్లి చూస్తాను ఫ్యాబ్రిక్ ఎట్లుంది ఏమి అని శాంపుల్ చూసేసి వస్తాను అన్నావు ఏమైంది
అదా శాంపిల్ అయితే మంచిగానే ఉంది కానీ అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ కీ లేదన్నమాట వేరే ప్లేస్కి వెళ్ళాలి అక్కడ ఉంది వాళ్ళ లొకేషను అక్కడ వెళ్ళి చూసి సెలెక్ట్ చేయాలి మ్యాక్సి బట్ అక్కడ క్వాంటిటీ బల్క్ లో ఇవ్వాలంటా
బల్క్ లో అంటే ఎంత తీసుకోవాల
ఫిఫ్టీ క్వాంటిటీ
ఫిఫ్టీ క్వాంటిటీ ఇప్పుడు స్టార్ట్ చేయాలన్నా ఫిఫ్ ఫిఫ్టీ తీసుకోవాలన్నా స్టార్టింగ్ లోనే కష్టం అవుతుంది కదా
ఆ అదే కష్టం అవుతది మనం అది కాక మళ్ళీ ప్రింటింగ్ మిషన్ లు కొనాలి కదా మనం డిటిఎఫ్ ప్రింట్ ప్రింటింగ్ చేయనికి
అ అది ఎంత పడుతది ఇప్పుడు
అదా అది ట్వెల్వ్ థౌసండ్ పడు స్తుంది బాగ కొనే బట్టు ఉన్నా అవి కూడా
హ్మ్ లోగో ఏమనుకున్నావు నేమ్ బ్రాండ్ నేమ్
ఇంకా ఏం డిసైడ్ కాలే దాని గురించి ఇంకా సర్చింగ్ చేస్తున్నాం అన్నమాట లోగో డిజైన్ అంటే ఏంటిఅని బట్ అవి సూట్ కావట్లేదుగా
అవునా ఇది మీ కోబ్రా అని నువ్వు చెప్పినావు కదా
అది సూట్ కాలా మన బ్రాండ్ నేమ్కి అది మళ్ళీ చేంజ్ చేద్దామని అనుకున్నాం అది చేంజ్ చేస్తే అలానే ఆగి పోయింది మరి అందుకే ఆలోచిస్తున్నాం ఎక్కడ నుంచి స్టార్ట్ చేయాలి ఎలా మొదలుపెట్టాలి అని
నేను అవును నేను ఇంకోటి మర్చిపోయినా నువ్వు ఒకటి రీల్ పెట్టినావు అది కూడా ఎడిట్ చేసి పోస్ట్ చేస్ ఓ గదా స్టార్ట్ చేస్ ఇస్తా ఉన్నా ఏమన్నా సజెషన్స్ ఉంటే పెట్టండి చెప్పండి అని ఏమన్నా వచ్చినాయ ఐడియాస్
ఎవరు ఇద్దరు ముగ్గురు పెట్టారు అంతే కోబన్ సే ప్రిఫర్ చేశారు
ఆ
ఉమ్ బట్ మనం కూడా చూస్తున్నాం విరని ఏ చేంజ్ చేసామా అని ఆల్రెడీ ఉన్నయి ఉన్న నేమ్స్ అవి మనం యూనిక్గా చేస్త యూనిక్ గా అనుకుంటున్నాం యూనిక్గా అని పెడదామా అని
అంటే ఆల్రెడీ ఆల్రెడీ ఉన్నది అంటే కోబ్రా నేమ్ తో ఉందా ఆల్రెడీ బిజినెస్ ఏం బిజినెస్ ఉంది
అది క్లాతింగ్ బిజినెసెస్ ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడు జనాలకి ఎలా అంటే కొత్తగా కొత్తగా కనపడాలి యూనిక్ గా ఉండాలి ప్రెసెంటేషన్ మంచిగా ఉండాలి
ఆ అవి నిజమే క్లాత్ మోస్ట్లీ మనం చూస్ చేసుకు కొనే ఫ్యాబ్రిక్ బాగుండల్ల
మ్ కంఫర్ట్ ఉండాలి డిజైన్ మంచిగుండాలి
ఎట్లుంది ఇప్పుడు తీసుకని వచ్చిన ఫాబ్రిక్ బానే ఉం
ఆ ఫ్యాబ్రిక్ బానే ఉంది ప్రైస్ కూడా కొద్దిగ హై ఉంది ఎక్కువ తీసుకుంటె తగ్గిస్తా అన్నాడు అలా త్రీ హండ్రెడ్ చె పాడు టీషర్ట్ ఆ పర్ పీస్ హ
త్రి హ నువ్వు బల్క్ లో తీ
అదే థర్టీ రూపీస్ తగ్గిస్తా అన్నడు టూ సెవెంటీ
అయినా కష్టంమే మళ్ళా మనం సేల్ చేయాలంటే
ఆ అది కాక ఫి అది కాక ఫిఫ్టీ గదా వాళ్ళు ఇస్తారణమాట అది ఫిఫ్టీ మళ్ళీ మనం ఫ్రిన్ట్ కొనాలి డిజైన్స్ ఆల్మోస్ట్ అయిపోయాయి. కొన్ని మళ్ళీ ఆగిపోయానమా ఆగిపోయాం ముందుకు పోనికి కావట్లేదు
అది డిజైన్స్ ఎట్లా చేస్తానవు నువ్వే చేస్తున్నావు డిజైన్స్
ఆ మనమే డిజైన్ చేస్తున్నాం మనకు డబ్బులచ్చె అంత బడ్జెట్ లేదు గదా
అవును అది నించమే ఎన్ని డిజైన్స్
ఇప్పుడా త్రీ ఫోర్ అయినాయి అవి మంచిగనే ఉన్నాయి. నీకు పెట్ట గదా ఆల్రెడీ
మ్ చూసిన నేనేమన్నా ఎక్సట్రా ఇంకేమన్నా చేసినావేమో
ఏం చేయలేదు కోద్ది గదే లోగో మీద సెర్చ్ చేస్తున్న బీజీ కొద్దిగా ఆలోచిస్తాం అన్నమాట
మ్ చూడు ఏమన్న సెర్చ్ చెయ్ ఐడియాస్ ఏమన్నా వస్తారేమో ఫస్ట్ మెయిన్లీ డిసైడ్ చేయాల్సింది యూనిక్ గా చూస్తేనే క్యాచిగా ఉన్నా ఒక బ్రాండ్ నేమ్ చూచ్ చేకుంటే దా తర్వాత ప్రాసెస్ చేయడానికి గూడా
ఇప్పుడు ఈ క్లాత్ అంటే మనం బ్రాండ్ నేమ్ చెప్పేలా చెప్పేలాగా ఉండాలి.
వాళ్ళకి ఏమన్నా కావాల్ల కంఫర్టబుల్ గా ఉండాల్ల ఈ ట్రెండ్ కి ము ఇప్పుడున్న దానికి సెట్ అవ్వాల అట్లాంటివి తీసుకున్నప్పుడు మనది నేం చెప్తే అవును ఇది బాగుంటుంది అని సజెస్ట్ చేసేలాగా ఉండల్ల
ఆ అందుకే చూస్తామనమాట క్లాథంగ్ కూడా మంచిగా ఉంది కానీ ఫ్యాబ్రిక్ కూడా గూడ్ గా ఉంది కానీ మనం డీటిఎఫ్ ప్రింట్ చేస్తే గన అది మంచి చిగా ఉంటుంది లే అని ఆలోచస్తున్నాం స్టిక్కర్ చేస్తే అవి
ఇప్పుడు ఏమనుకున్నావు ఆన్లైన్ లో అన్నావు మళ్ళీ తర్వాత ఇంటి పైన ప్లేస్ ఉంది అక్కడే ట్రై చేద్దాం అన్నావ్ ఎట్లా చేద్దాం అ
ఆన్లైనే బెటర్ అనిపిస్తది నాకైతే ఆన్లైన్ బెటర్ కానీ యాడ్స్ రన్ చేయాలి మనం క్యాంపెన్స్ రన్ చేస్తే కొద్దిగా మంచిగా వస్తది అది కూడా టార్గెట్ ఆడియన్స్ రన్ చేయాలి
ఇప్పుడు క్యాంఫైన్ రన్ చేయాలన్నా కూడా దానికి
బడ్జెట్ ఉండాలి ఆ బడ్జెట్ పెట్టాలి కానీ క్యాష్ డెలివరీలు పెడితే ఎలా అంటే మనీ క్లాస్ వస్తది షింపిగ్ ఛార్జస్ మన మీద పడతాయి కస్టమర్ తీసుకుంటాడో లెదో తెలీదు తీసుకోకపోతే మనకి రిటర్న్ వస్తది
అది కష్టమే అవుతుంది దాని తర్వాత
టెన్త్ వెళ్దాం
ప్యాకింగ్ కూడా బాగుండాలా అన్ని చూసుకొని చేసుకోవాలా
ఇప్పుడు క్యాష్ ఆన్ డెలివరీ లేకపోతే కస్టమర్ అనేవాడు నమ్మడ్ డు మన ప్రొడక్ట్స్ ని హు అది ఎవరైనా అంతే ఆ అర్థంలో సెట్ అనుకొని బై చేయడం అనమాట
ఇగ్నోర్ చేసేస్తారు ఇంట్రెస్ట్ చూపించడు మోస్ట్లీ ఎట్లా అంటే ప్చ్ నమ్మల్లో లేదో అన్న అదేమంటారు డౌట్ లో వదిలేస్తారు దాన్ని ఇగ్నోర్ చే సేస్తారు నీకి ఎంత క్వాలిటీ ఎంత డిజైన్స్ ఎంత నచ్చిన సేమ్ నేను కూడా అట్లనే కొన్ని ఇన్స్టాలో చూస్తాను దాని తర్వాత నాకు నచ్చ చ్చి ఎంత నచ్చినా దాన్ని కొనల్ల వద్దా అని చెప్పి ఇగ్నోర్ చేసేస్తాను ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ లో వేరే చూ సో మనం చేయాలా అంటే అంటే కస్టమర్ ప్రిఫరెన్సెస్ కస్టమర్ మనమే కస్టమర్ అయితే ఎట్లా కొను కుంటాం ఎట్లా దాన్ని ప్రిఫర్ చేస్తామ అని దాన్ని మైండ్ లో పెట్టుకొని తీయాలి ఇంకా
ఆలోచిస్తున్నాం ఫర్దర్గా మూవ్ అని ఎలా చేయాలి బెస్ట్ ఎలా ఇవ్వాలి అని
ఉమ్ నేను చూస్తా ఉన్నా ఏమన్నా ఐడియాస్ వస్తాయా ఏమన్నా ఇంకేమన్నా ఇంకేమన్నా అని నాకి ఏద బ్రాండ్ నేమ్ ఏది నచ్చట్లేదు ఏదో కోబ్రా పెట్నావు అది ఓకే అనిపించింది దాని తర్వాత నువ్వు అం టావ్ ఇదేమో వేరేనేమో ఉంది వేరే పెట్టాలి అట్లా అని ప్చ్ నాకు ఐడియా ఏం తెలియట్లా ఏం పెడుదు
నేను సర్చ్ చేసా కొన్ని అ అరణ్య అంట సమ్ నేమ్స్ కానీ అవి మంచిగా లేదు బాగలేవు
ఇప్పుడు మనం పెడతా ఉండేది ఏంటి మెన్స్ వేర్ లో పెట్టాల అనుకున్నాం సో దానికి సూటబుల్ గా ఉండ
ఇప్పుడు మెన్స్ వర్ అనే ఏం లేద అనుకో ఇప్పుడు ఓవర్ సైజులు టీషర్ట్స్ అంటే అందరు వేసి ఇప్పుడు అందరూ వేస్తున్నారు ఇప్పుడు సిటీస్ లో చూసుకో అందరూ వేస్తున్నారు ఇప్పుడు అంట ఇక్కడంటే వేయర్లే ఇప్పుడు మా ఇక్కడ మాగున్న నేచర్ లో ప్చ్ అప్పుడు అక్కడ వేస్తరా క్లైమేట్ వేరే కదా అక్కడ ఎన్వైర్న్మెంట్ వేరే కదా
కానీ నువ్వు నాతో ఫస్ట్ లో ఆ ఫస్ట్ లో నువ్వు నాకు చెప్పింది ఏమంటే మెన్స్ వేర్ స్టార్ట్ చేద్దాము అట్లా చెప్పినావ్ నేను అట్లనే అనుకున్నా మెన్స్ వేర్ ఏ అనేసి నేను
అదే మరీ ఆలోచిస్తే ఇప్పుడు మెన్స్ ఒకటే వేసుకోరు ఏమి టీషర్ట్స్ అంటే ప్చ్ ఇప్పుడు ఔట్ సైడ్ టీ షర్ట్స్ ఉంటే వేసుకోరు వాళ్ళు కూడా ప్రిఫర్ చేస్తారు ఉమెన్స్ కూడా సో ఆ అందుకే ఇప్పుడు దానికి దీనికి రిలేటెడ్ ర రిలేటెడ్గా నేమ్స్ చూసేద్దాం అనుకుంటున్నాను అదే సెర్చ్ చేస్తున్నాం
అక్కడ కాకుండా ఇప్పుడు పోయినావ్ కదా ఇప్పుడు పోయి శాంపుల్ తీసుకొని వచ్చిన కదా ఆ ఫ ఆ స్టోర్ లో కాకుండా వేరే వేరే ఎక్కడైనా మ్యానుఫ్యాక్చర్ ఎడిట్ ఉందా లే
ఉమ్ మనం వేరే ఊరికి పోవాలి అక్కడ ఉండవు అక్కడ వేరే ఊరికి పోతే మొత్తం మంత తిరుగుతాయి గనా మనకు చిక్కుతారు మ్యానుఫ్యాక్చరింగ్ల చిక్కుతరు మన మామూలుగా డిజైన్ చేయించు కొంచెం మనం ఎలా కావాలంటే అలా
మళ్ళీ ట్రై చేయొచ్చు కదా ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే క్లాత్ బిజినెస్ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళు ఎక్కడ కొంటారు బల్క్ లో ఎక్కడ బాగుంటాయి అట్లా ఏమన్నా ట్రై చేయొచ్చు కదా
బట్ ఎవరు లేరు కదా మనకు తెలిసిన వాళ్ళు అలా
ఉమ్ చూడు ఏమన్నా నీ ఫ్రెండ్స్ కానీ నువ్వా చేసే చోట ఎవరైనా తెలిసిన వాళ్ళు జస్ట్ అడుగు ఎవరనైనా మీకు ఎవరైనా తెలుసా అన్న ఇట్లా మన్నా నేను ఇట్ల ట్రై చేయాలనుకున్నా కుంటా ఉన్నా ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే చెప్తారా అని
ఆ ఆయన కనుక్కున్నాడు ఆయన కూడా అన్నాడు అక్కడే తీసుకు కుంటరు చాలా మంది అక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ అయినట్టు ఉంది అక్కడ వెళ్ళి తీసుకుంటారు అని
నేను ఒక ప్లేస్ గురించి విన్నా బట్ నాకు కూడా అంత క్లారిటీ లేదు అందుకే నేను ఎవరి అడుగుదా అని చూస్తా ఉన్నా ఎవరిని అడగాల నాక నీకున్నంత నెట్వర్క్ అయితే నా లేదు ఏదో కొంతమంది ఫ్రెండ్స్ జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే ఉన్నారు సో అ ఫుల్ గా అయితే ఏం లేదు బట్ ట్రై చేస్త
హు చూడు చూడు నేనే చూస్తున్నా ఇంగా మన డిజైన్ స్ అన్ని అయిపోతే లోగో ఫైనలైజ్ అయితే మనం లాంచ్ చేయనికి అవుతుంది అన్నీ అన్ని మధ్యలో మధ్యలో ఆగిపోయాయిన్నమాట స్ట్రక్ అయిపోయాయి
కంటిన్యూ మాత్రం చేయాల మధ్యలో ఆపేస్త
హు ఒక్క లోగోతో మొత్తం అని స్టాప్ అయియిపోయి అయిపోయాయి ఎలా లాంచ్ చేయాలలే ఏం కథ అనేది మొత్తం అన్ని సోట్ అయిపోయ క్లాత్ వెబ్సైట్ ఎలా బిల్డ్ చేయాలి ఎలా పబ్లిసిటీ చేయాలి ఎలా కస్టమర్లు వెబ్సైట్ విజిట్ చేయాలి అవన్నీ బెటర్ మన దగ్గర లోగో ఏది బట్ట పెట్టాలని దగ్గర ఆగినము
కాదు ఇప్పుడు సేల్ చేయడానికి కూడా కస్టమర్స్ కి సేల్ చేయాలనికి డానికి మన బ్రాండ్ గాని మన ఫ్లాట్స్ గాని ప్లాట్ఫామ్ యూస్ చెయ్ ఏ ప్లాట్ ఫామ్ చేయాలనుకొం
ఇప్పుడు చాలా ఉన్నాయి ఆ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ చాలా ఉన్నాయి ఇప్పుడు కోడింగ్ అంటే టే డెవలప్ర్కి చేదాము అని మనీ లేదు మన దగ్గర
ఆ
బిల్డ్ చేసుకునేంత కొన్నిన్నాయి సాఫ్ట్వేర్స్ అన్నామాట షాప్ సైజ్ అని వట్ ప్రెస్ కానీ కొన్ని ఉన్నాయి మనమే ఓన్ బిల్ చేసుకోవచ్చు హు ఆ ఏ ఉన్నాయి మనకి డిజిటల్ మార్కెటింగ్ ఐడియా ఉంది అది కూడాన్న ఐడియా ఉంది చేయగలుకో చేయగలుగుతాం ఇప్పుడు వాళ్ళ నాకు ఇచ్చే డబ్బులు మనకి లేవు మన బడ్జెట్ ఉన్నదా తక్కువ
అది కష్ట మే చూడాల నేనేమనుకున్నా అంటే ఇప్పుడు ఇన్స్టాలో నార్మల్ గా వాళ్ళు పోస్ట్ చేసి అట్లా చేస్తఉంటారు కదా వీడియోస్ అట్లా ఏమన్నా చేస్తావ అనుకున్నా
అలా చేస్తా కూడాని అది కూడామార్కెటింగ్ అనుకో బట్ త్వరగా రీచ్ కాదు కస్టమర్లకి ఒకసారి రీచ్ అయ్యందినుకో ఇంకా త్వరగా రీచ్ అయిపోతుది
హు చూడు ట్రై చెయి నేను థింక్ చేస్తాను ఏమన్నా ఐడియాస్ వచ్చినా ఎవరైన్నా తెలిసిన వాళ్ళు ఉన్నా అడిగి కనుక్కొని చె స్తాను ఏమన్నా ఉ అంటే ఎక్కడ బాగుంటది ఫ్యాబ్రిక్ ఐథింక్ హు మాకు తెలిసిన వాళ్ళు ఒక ఒకరైతే పని చేస్తా ఉన్నారు షాప్ లో క్లాత్ షాప్ లోని ట్రై చేస్తాను ఒకవేళ కనుక్
వాళ్ళు వాళ్ళు ఎక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ త తయారంతా మాముూలు బల్క్ తెస్తారు అంతే మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర పోరు అన్నామాట హోల్సేల్ లో తెస్తారు వాళ్ళు
అట్లైనా కూడా ఇప్పుడు హోల్సేల్ గా తెచ్చినా కూడా హోల్సేలర్ దగ్గర పోయి కనుక్కుం
దగ్గర మనకు
హోల్సేలర్ దగ్గరకి పోయి కనుక్కుంటే వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ ఎవరు అనేది తెలుస్తుంది కదా
ఇప్పుడు మ్యానుఫ్యాక్చర్ ఎట్లా అంటే ఆ ఊరికి వెళ్ళాంనుకో అక్కడ చాలా ఉంటాయి మల్టిపుల్ చాయిస్ ఆప్షన్స్ ఉంటాయి మనకు ఓపిక ఉండి సర్చ్ చేయాలి ఎక్కడ క్లాత్ మంచిగా ఉంది ఎక్కడ మంచిగా మనకి మ్యానుఫ్యాక్చరింగ్ చేసి పెడతాడు మనకి అనుకున్నట్టు అని ఓపిక ఉండాలి ఓపిక మన్ క్లాత్ సెలక్షన్ జేసుకొని ప్రైజ్ మాట్లాడుకొని మానుఫ్ టైలరింగ్ జేపిచ్చుకోవాలి.
చూద్దాం ఇంత ఐడియా ఉంది మధ్యలో ఎందుకు స్టాప్ జేసినవు కంటిన్యూగ
అద్దే గదా మనకి బ్రాండ్ లోగోతో అయిపోయిందన్జెప్తున్నాగ
ట్రై జేయ్ నేను గూడ చూస్తాను ఏమన్నా సర్చ్ చేస్తాను
ఉమ్ మొత్తం అన్ని కుదిరినాయి గాని ఒక లోగో మొత్ త్తం లోగోతో మొత్రం మొత్తమంత మారిపోయింది
ఉమ్ మధ్యలో స్టాప్ జేయడం అయితే బాగుండదు చూడు ట్రై చేద్దాం నేను గూడా అ సపోర్ట్ చేస్తాను చూద్దాం ఏం నేం పెడదాం ఏమి అని
ఆ
ఉమ్ హ్ చూస్తా నేను కనుక్కొనీ నాకు తెలిసిన వాళ్ళని కాల్ జేస్తాను చెప్తాను ఏ ఎక్కడా ఏమి అని ఉమ్ సరే ఉండనా మరీ ఉమ్ బాయ్